మా
హాయ్ గుడ్ మార్నింగ్
గుడ్ మార్నింగ్ ఏం చేస్తు
ఏ లేదు
మీ బ్యాక్గ్రౌండ్ లో సౌండ్ వస్తుంది
అ
అ
ఎప్పుడు
ఇన్నారా
ఆ లేదు ఇంకా మీరు
నేను ఫాస్టింగ్ మేడమ్ నేన అవునా
ఫాస్టింగా ఓకే ఏం తిన్నారు మరి తన్న
ఏను మా ఇదు ఇం కోడి కుంట మేడం
అవునా ఇంకా అయిపోయిందప్ప అని
మన ఎల్ కడుతున్నా మేము బెడ్రూమ్ లో
అవునా
ఛీ ముండా రీ మాట్లాడుతున్నా
ఆహా అ ఏం లేదు కూర్చొని ఉడి మమ్మీ పక్కా ఆంటీ వచ్చిందియిే మాట్లాడుతుంది
చాన్ వస్తుంది
హ ఇ వాళ్ళు ఎట్లా మాట్లాడు తెలుసు కదా ఉ
ఏం ఏమండి ఈరోజు మరి
ఆ ఈరోజు అది గోబీ టమాటా హ ఇంకా అయిపోయిందా పని
అయిపోయింది మేడమ్ ఉ పనిడి మస్తే ముంది
హ
అదివాడం అమ్యా
అవును త్రీ డేస్ ఎం బాగుందంటే కదా
అనా అమ్మో
హ
ఇ వరకతే మంచిగానే ఉంది తర్వాతాడి కొ చల్లగానే ఉంది ఇప్పటి వరకయితే
అవున ఏం ప పార్ అతే చిల్లగానే ఉంది అ ఆఫ్టర్నుూన్ నేమ్రైతుదు
ఏమో
మీకొచ్చిందా టాస్క్
రాలేదు మేడమ్
రాలేదా రావచ్చు
తర్వాత ఒచ్చింది
నాకు ఒక వన్ వీక్ తర్వాత వచ్చింది
అవునా అమ్మో
హ
అయితే నేను రీఫర్ చేస్తాను గాని నాకు రాదా ఆమె నిన్న కాల్ చేసి సింది నాకు సంధ్య అమ్మాయి కనీ ఆ నాకు రాలేదు
అయ్యో
మీ కాలే వచ్చింది
అవునా ఇంకా ఏం చేస్తున్నారు అందరు ఇంట్లో
అందరూ మమ్మీ నానా పనమి పని మీద ఉన్నారు నేను పక్కా అమ్మాయి ఉన్న బుడ్డి ఉంది ముసలామె ఆమె దగ్గరి అచ్చిన
అవునా
పడుతుంది చెట్లకి
ఏం పెడుతుంది
చెట్లకి నీళ్ళు ఏస్తుంది
అవునా ఓకే
ఎప్పుడు తింటారు మరి మీరు
హ
ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు చేస్తారు మరి
చేస్తా ఇప్పుడు
అ
నేను తిన్నా గోబీ టమాటా వేరేది ఏమన్నా
ఐరన్ ఫుడ్ అయిన ఐరన్ ఫుడ్ ఆది తినాలి
ఐరన్ ఫుడ్ గాని ఇగ నాకు అది ఇష్టం లేదు
ఇగ అలవాటు చేసుకోవాలి గానీ అది కాదు అలవాటు ఇగ ఏం చేద్దాం అన్నీ తినాలి కానీ నేను అవి ఏం తిన ఎక్కువ ఏమి ఇష్టముండదు ఒకటి అదేమంట రూ కా కాకరకాయ అయితే పప్పు అవే తింటా కొంటె అ
వస్తున్నా
ఇంకా హలో
చెప్పాలి చెప్పాలి మడి ఏమి లేదు మేడం నిజంగానేతింటా బగానే ఉండి ఈ రోజు
అవును మీరు లోపల ఉంటారదా
అ
మీరు లోపల ఉంటారు కదా అందుకోసమే అంతది బయట బాగానే కొర్తుంది ఇప్పుడ బట్టలుకి ఆరేష్నం ఇక ఇప్పటి నుంచ ఎ ఎండు ఉంది ఇంకా మధ్యాహ్నం బాగు ఉంటుంది కాని
ఉ
ఇప్పుడే పని చేసుకున్నాం తొందర తొందరగా
మంచిగా మంచిగానే ఉన్నాయి కదా బట్టలు చూసినరా మీరు ఆన్లైన్ చూసి రాబట్టలు
లేదు చూడలేదు చూడాలి అవును నాకు ఒక్కటీ. నచ్చింది కానీ
హు
యు
చూడండి ఫ్రెండ్స్ తప్పులు మంచిగానే ఉన్నాయి సాంబో రెండు వస్తాయి
హు అ చ ఆ ఇంకా మరి నడు వస్తుంద షాపింగ్ పండుగది
లే చేయలే మేడ నం
అ హు
ఏ సోకలేదు
అవును ఓకే జే
ఏంటా
ఏంటిది
షాపింగ్
లేదు చేస్తాం
మీరు ఏం వండుతారు పండుగకి
ఇం చికెన్ బిర్యానీ సేమియాలు నేను ఇప్పుడు ఏమైతుదోగా నేను చికెన్ తినొద్దు కదా మటన్ బిర్యానీ చేస్తే రావచ్చు ద
హ్మ్
అన్నిటికన్నా అయితే చికెన్ బిర్యానీ బావుంటది
ఉమ్మ్
ఉమ్మ్ మీకేం ఇష్టం చికెన్ బిర్యానియా లేకుంటే మటన్ ఎక్కువ ఏం ఇష్టం ఆ
ఓకే ఓకే ఇంకా మరి అయిపోయిందా పని
ఉమ్మ్ ఇంక నేను
మ్మ్ అయ్యింది అవును మా మమ్మీ చూసుకుంటేది మొత్తం పొద్దున్నే ఇగ
మీ తమ్ముడికి వంటేమైనా వస్తుందా
మ్మ్ ఇప్పుడైతే మమ్మీ చేసుకుంటుంది హెల్త్ బాలేదు అప్పటి నుంచి
దు వంటేమన్నా మీ తమ్ముడికి
అవునీ స్కూల్ వన్ టైం ఇప్పటి నుంచి
ఊహూ
ఉమ్ క వన్ మంత్ వన్ టైమ్ ఉంటది ఏప్రిల్ వరకు కావచ్చు
ఎప్పుడు వెయ్ గ్జామ్స్ తర్వాత హాలిడేసు
వావ్ ఐతే సామే ఇంక మీరేమో ఇక ఇప్పుడెటూ వెళ్ళరు కావచ్చు ఇగ మ్యారేజే కద
ఆ ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గరే పోదామని అనుకుంటున్నా
హా రండి ఎళ్ళండి
మళ్ళ అదే చెప్పినా వెళ్దామని
అవునా
సరే చెప్పింది
అవును అందరితో కలిసి ఇగ మ్యారేజ్ అయితే అసలు టైం దొరికితే
తనియా మేడం ఏం చేస్తుంది ఇంగ
ఆ
తనియా తన్ను తన్ను
ఇంకా ఏం చేస్తున్నారు మరి పని అయిపోయింద మీది అసలు
థ్యాంక్ పిన్ని
హుమ్ అవు మధ్యాహ్నమా ఎవర ఎవరున్నారు ఇంట్లో ఫాస్టింగ్.
మమ్మీ నేను, మమ్మీ నేను
ఇద్దరు ఉన్నారు ఓకే
ఇంకా
హ్మ్మ్ చెప్పాలి ఇంకా ఏం విషయాలు మళ్ళా నైట్ ఏం తిన్నారు ఆఫ్టర్నూన్ ఏం చేయాల అనుకుంటున్నా మధ్యాహ్నం
ఇ అయితే మీరు చెప్పిండరు కద ఫ్రెండ అని పండుకున్న పండుకోవాలని అనుకుంటున్నా కలర్ యేసి.
అవును పనుకోండి ఒక్కపోద్దు కథ మరి బాగా ఇదైతది ఎండలు ఉంటాయి.
ఈ రోజు ఎమ్ వండి వండాలో మరి మధ్యాహ్నం. ఇటూ బానుంటి నాకైతే కొంటా ఐపోతది. బయట నుంచి ఏమన్నా తెప్పించుకుంటే అయిపోతాది.
అవునా ఏం బాగుంటది. మాది పన్నీర్, పన్నీర్ సబ్జీ బాగుంటది బయటిది.
ఇంకా నీకు లేవదు కదా అంతా నీ సుగవటంటే ఉంటాది
ఎక్కడ ఉండ్ ఉంటది కదా అంటే కొంచెం మా సైడ్ అయితే డాడీ తీసుకొస్తాడు మంచిగా ఉంటది.
అవునా ఇక్కడ కీమ సమోసా అదే ఉంటాయి. ఎక్కువ
అవును కీమా సమోసా కూడా బావుంటాయి. తిన్
ఉహ్